హా
హాయ్ అండి బాగున్నారా
ఉ నోటిఫికేషన్ ఏం రాలేదా మనేజర్
ఒకసారి మంచిగ చెగ్ చేసుకోండి మీరు
ఓకే ఓకే
ఆ
హాయ్
హాయండి బాగున్నార
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఎంజేసున్నారు
ఏం లేదండి కాళీ ఇప్పుడే కొంచెం పనులన్నీ కంప్లీట్ అయిపోయినయి
ఆహ
కూర్చున్నానింకా అల
అవునా ఊ ఎంటి స్పెషల్ మరి ఇ రోజు
ఊ ష్ షలా
అంటే నార్మల్గా ఏమన్నా స్పెషల్ చేసారా అని
ఏం స్పెషల్ లేద్ దండి రేపు శ్రీరామనవమి గదా! ఇగ టెంపుల్ కెళ్ళాలె.
ఆ అవును. రేపు శ్రీరామనవమి మీ అంటే, మీ ఇంటి దగ్గర్ ర ఆ అంటే దగ్గరలో రామాలయం ఉన్నదా?
ఆ ద్గరలో అంటే ఆ మమ్మీ వాళ్ళ ఇంటి కాడ దగ్గర దగ్గరలో రెండు మూడు ఉన్నాయి ఒకటి గాదు.
ఆహా అంటే మీ మమ్మీ వాల్లదెక్కడ మరీ?
ఆ పర్సనల్ డిటైల్స్ అడగద్దన్నారు కదా!
కేస్ పెడ్తా మరి.
మ్మ్ హ్
మా అంటే ఇంగ్ తెలంగానానే
అ మ్ ఓకె ఓకె ఇంకా అంటే, నార్మల్గా ఎటన్నా మూవీస్ స్టిరాన్ ఎటాన ఎల్లారా మీరు?
మూవీస్ కి వెళ్లలేదండి ఈ మధ్యలో, మీరెళ్ళారా?
అంటే థియేటర్ లో చూడక చాలా రోజులు అవుతుంది గానీ, నార్మల్గా ఓటీటిలోనె చూసామ్ చాల.
ఈ ఓటిటి డబ్బులు ఇస్తరా?
ఆ
ఓటిటి లో చూసారా? ఈ మధ్య ఓటిటి వచ్చిన కానుంచి, చాల థియేటర్స్ కి బంద్ అవుతున్నాయి. ఓటీటీ లో రిలీజ్ వాత చు నాకు చూసుకోవచ్చు. అనేసేసి
నయాన్ చాలా వరకు ఇప్పుడు అన్నీ ఒటిటి లోనే వచ్చాయి కదా! అందరు ఒటిటి లోనే చూస్తున్నారు.
కోవాలంతె.
చ నేను కూడా, చాలా వరకు మూవీసు థియేటర్ లో చూసి చాలా రోజులు అవుతుంది. మీరు కొంచెం గట్టిగ మాట్లాడతారా? వాయిస్ కరెక్ట్ వినబడతలేదు.
ఇప్పుడు ఓకెనా?
సరేలేఇసుదురు కొంచెం. అంటే, చాలా స్లో ఎక్కడో లోపల కూర్చుని మాట్లాడుతున్నట్టు వినబడుతుంది మీ వాయిస్.
అంటే, ఇంట్లో చిన్ పిల్లలు ఉన్నారండి. పడుకున్నారు. గట్టిగ మాట్లాడలేను. అందుకని చిన్నగా మాట్లాడుతున్నాను.
అయ్యో అవునా! నీ వాయిస్ చాలా లో వస్తుంటేను!
ఓకె ఇప్పుడు? కేనా లాగ్ వస్తుంద లేదా ఇప్పుడు గూడా సేమ్ అంతేనా
మదిగానే మాట్లె చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్లు లేస్ తేవే ఎట్లుంటదో తెలుసుగా
ఇంట్లో ఏ పనులు చేసుకోలేం మనం వాళ్ళు లేస్తే మనం వాళ్ళ దగ్గరే ఏసుకొని కూర్చోవల్సి వస్తది
ఊ అంటే ఎన్ ఎ ఎన్ ఎ బా పూ మన్సా ఇయర్సా
ఊ మన్స్ ఇయర్స్ కాదు
ఊహు ప్లీజ్
ఇంక ఏం సంగతులు ఈవినింగ్ వర్క్స్ గ అయిపోయాయ
మంత్స్ అంటే చాలా వరకూ కొంచెం కష్టమే ఇగ వాళ్ళను క్యా క్యారీ చేయడం ఇంట్లో హాండిల్ చుసుకోవడం
ఉమ్ మా అదే అండి అందుకనేసే అంటే అనేసి
హుహు
మనుపరిషి ఏజెన్స్ హలో
ఆ వినిపిస్తుందా
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది ఇంతకముందు లోపల వినబడి ఉండే వాయిసు
ఆ అదీ ఈ మధ్యా హిప్ సిట్టింగ్ బ్యాక్స్ అనేస్
హలో
ఐడియా బేబీ నీ కూర్చోబెట్టి బ్యాగ్స్ వచ్చాయి గదా ఈ మధ్యలో ఐడియా ఉందా
ఆ తెలుసు తెలుసు తెలుసు గుర్తుంది ఉంది
బ్యాగ్ తీసుకున్నానె గ
ఊహు
వాడ
చాలా మంది బాగా యూజ్ చేస్తున్నారు అయి ఉమ్ ఉ
ఇంక అంటే
నీన్ గూడ చాలా కల్వల బయట మాస్కు
హుమ్
చాలా మంది కూడా బా బాగా యూజ్ చేస్తున్నారు అవి చిన్న పిల్లలకు బాగా యూజ్ అవుతున్నయవి
కా
ఉమ్
అంటే ఏం చేస్తున్నాను
ఇప్పుడే ఇక ఇప్పు ఇప్పుడే ఆల్మోస్ట్ ఇక అన్ని అంటే పని ఆల్మోస్ట్ కుకింగ్ అంతా అయిపోయింది. ఇలా కూర్చున్నాను ఆ ఇగ కొంచెం మయినంక పాపకు ఫుడ్ పెట్టాలి ఇంకా రేపు హాలిడే ఆమెకి ఆమె తోటి
ఓ రీ త్రీ డేస్ హాలిడేస్ కలిసొచ్చాయి కదా ఈసారి
లేదు సాటర్డే వీళ్ళకి స్కూలుంది
ఓక్కే ఫోర్త్ శాటర్డే గదా ఊం పిల్లలకుంటది
సెకండ్ సాటర్డే ఉంటది మా పాప వాళ్ళకి
ఉహు అదే పిల్లలకి సె సాటర్డే హాలిడే ఉంటది కొంచె
ఆ పోర్ సటర్డే హాల్ లే ఉండదు మా పాపకి
ఓకే ఓకే
ఊ చాలా వరకు ఉంటది స్కూల్ ఉంటుంది
అదే
ఇగ ఈన తోని రోజు హాఫ్ డేనే ఇప్పుడు ఇంకా సమ్మర్ గదా ఇంకా హాఫ్ డేనే ఇక ఈనకి చెప్పిన మాట అస్సలు వినడు ఇక టార్చర్ అంటే టార్చర్ నాకైతే కోపం తెపిస్తడు ఫుల్
ఇంకా కామన్ లేండి చిన్నప్పుడు మనం కూడా అల్లారీ చేసినం
మది ఏమ్మొ మనం అ చిన్నప్పుడు ఒకప్పుడు ఏంటిదంటే ఎక్కడేస్తే అక్కడ ఉండేవాళ్ళమాట మనం
అది మన
వెళ్లాలని లేదు బైటికి
అదే కానీ ఇప్పుడు జనరేషన్ అట్లా కాదు గదా మొత్తం
చూడండి మన డాడీ వాళ్ళకి మన జనరేషన్ బాగుందని అనిపిస్తాది మన తాత వాళ్ళకి వాళ్ళ జనరేషన్ బాగుందంటది ఎవరి జనరేషన్ వాళ్ళకి స్పెషలే అండి పాపం అలా అనొద్దు మనం తప్పదింక్క అల్లరి ఇంకా కొన్ని రోజులు అయిందనుకోండి
ఊ మోమోస్ అది ఒక ప్లేట్ వన్ వన్ ఎయిటీ రూపీస్ ఉంటది. దాంట్లో ఎయిస్ పీసెస్ అట్లా వస్తాయి. కానీ ఎంతైనా అప్పటి జనరేషన్ కొంచెం కొంచెం బెటరే ఎంతంటే అప్పుడూ ఆ ఇంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి గదా వ వాళ్ళ అప్పుడు వాళ్ళ అప్పజెప్పిచేసి మంచిగా ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళము ఇప్పుడు అట్లా గాదు చాలా వరకు అందరు ఇండివిజు విజలయిపోయారు ఇంకా పిల్లలతోటె డే మొత్తం అయిపోతది మదర్ ఫాదర్ కి
లేచిన ఇంకా